ఆ ఆ ఏం లేదు ఇగో దోశలు వొత్తన్న ఇళ్లకు తింటారు
చట్నీ చేయలేదా
చట్నీ చేసిన చట్నీ నిన్న చేసింది ఆ అ పోయిడి నేను వేసింది టిఫిన్ లో పెట్టినా వానికి ఏ టైం సరిపోలే మళ్ళీ ఇవాళ చేసిన
ఎగ్జామ్స్ ఎప్పానుంచిలాట
ఎగ్జామ్స్ ట్వల్త్ నుంచి అట కదా మంచిగా చదువుతాందా మీ అమ్మాయి
ఆ ఆమెకు ఫస్ట్ నుంచి ఎళ్ళి ట్వంటీ వరకట
ఆ ఇంగ్లీషునే మాట్లాడతాంది కదా
ఆ
మాట్లాడతాను ఆ రోజు నాతో ఫోన్ లో మాట్లాడాను చూడు గా రోజు
ఆ
ఇంగ్లీషునే మాట్లాడింది
అఐ వాళ్ళకు ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళి ఇరవై తారీఖు వరకు ఎం అట ఇ ఒక రోజు మళ్ళా గ్యాబాట మళ్ళా రిపోర్ట్ చేర్సుకోవడానికి పేరెంట్స్ కూడా రావాలంట ఇప్పుడు వాళ్ళ స్కూల్ల వేరే ఉంటది అన్నట్టు
ఉమ్
ఇక అమ్మ ఆడబిడ్డ పోయి వాళ్ళకు గ్రేడింగ్ ఎంత వచ్చింది ఏం కాద ఎట్లా జదువుతుర్రు అనేది చూసి వస్తది అన్నట్టు
మంచిదే కదా అట్లా మనం టీచర్
ఇప్పుడు స్కూ స్కూల్ నుంచి మళ్ళి ఏదైనా గాని మెసేజ్ వాళ్ళకి వస్తది వాళ్ళక అత్తే రెస్పాన్స్ వాళ్ళు అవుతారు మా శంకర్ అన్న అవుతాడు
ఆ అవును
ఆ శంకరన్న అయిన తర్వాత మా ఆడబిడ్డదిన్న అయిన కొంచెం కనెక్షన్ ఉంటుది
ఆ
ఇప్పుడు మనం ఫోన్ చేసినాం అనుకో ఫోన్ చేస్తే ఆమెకు ఒకవేళ ఎత్తకపోతే మా శంకరన్ని ఎత్తుతాడు అట్టలు ఇం కు చేసుకున్నారు వాళ్ళు స్కూల్ నుంచ లేదన్న ప్రిన్సిపాల్ మేడం అయినా టీచర్ అయినా ఫోన్ చేసినా ఒకవేళ అస తక్క పని మీద ఉన్నా శంకరా అన్న ఎత్తి ఏం ప్రాబ్లం ఏం కాతా స్టడీ గురించి అన్నా ఉన్నదా అని అడుగుతాంటాడు ఎట్లా చదువుతానుర ఏ విధంగా చదువుతాను
ఉమ్ పేరెంట్స్ మీటింగ్ అయితే ఎవరు పోతారు మరి
పేరెంట్స్ మీటింగ్కు వాళ్ళే పోతారు
అయ్యో వాళ్ళ పేరెట్స్ అయ్యిరు అన్నట్టు
ఆ వాళ్ళే పేరెంట్స్ ఇగా వాళ్ళ నెంబర్స్ తీసుకున్నారు వాళ్ళ ఏదైనా కానీ ఫీజు కట్టడం అన్నా స్టడీ పరంగా ఏదన్నా చెప్పాలన్నా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా వాళ్ళ ద వాళ్ళకే ఇన్ఫర్మేషన్ పోతది అన్నట్టు పొంగనే వాళ్ళు సరే ఓకే అని అంటారు ఇక వాళ్ళు నైట్ అయిన ఒకవేళ నైట్ ప్రోగ్రామ్స్ ఉంటాయనుకో వాళ్ళు క్రిస్టియన్ స్కూల్ కదా అయితే నైట్ ప్రో ఆ ఉన్నా కానీ వాళ్ళు పా ఇది వీళ్ళు ఎందులో నన్న డ్యాన్స్ పోకున ఉన్నా ఆయనా ఎన్ననైనా పాల్గొన్నా గానీ వాళ్ళకు ముందే మెసేజ్ చేస్తారు ఏది డ్రస్ ఇట్లా ఆ డ్రస్ అట్లా అని మెసేజ్ చేస్తారు ఒక ఇంగ్లీషు ఆ సాంగ్స్ కాద వాళ్ళ ఇంగ్లీషూ మొత్తం కదా ఇగా ఆడ ఇంగ్లీషు సాంగ్స్ కు ఒకటి డ్యాన్స్ చేసారు అయితే వీడియో పెట్టలేదు ఫోటో పెట్టిర దాకా అనింటే వీడియో కూడా ఉన్నది కానీ అది తెలుగు కాదు ఇంగ్లీషే మొత్తం అని అంటే ఇంగ్లీష్ అయితే మేము ఇంటం కద అంటే పెడతా అన్నారు పెట్నా లేదు ఇక ఆమె అయితే స్కూల్ లోనే అయితే సెటిల్ అయింది
మీ చిన్నోన్ని కూడా వేయిరి మీ చిన్నోన్ని కూడా అనలేదు ఊదాకా పోయారు
ఆ చిన్నోన్నిగ అలా చూపిచ్చుడే ఈ అల్ పంపి చుడే
ఉండదా మగళ్ల్లోకి ఉన్నదా
ఉమ్
మొగల్లోకి ఉన్నాదా
ఉన్నది మొత్తం లేడీస్ మొత్తం కాదు అది కో ఎడ్యు
కో అడ్యుకేషనేనా మరి ఎతేఅయ్యే ఒక్కతి కుంటారు మంచిగా మీరు కూడా అన్నే ఉండొచ్చు
ఆ
జాయిన్ చెయ్యిర్రి మంచిగ పిల్లని చదివిచ్చి మంచి
ప్లాన్ చేసుడే పైసలు పోయినా మంచిదే అంటాడు అన్న
ఈడ ఉంటే ఏమున్నది సైకిళ్ల్ పట్టుకని తిరుగా
పైసలు పోయినా మంచిదే ఇప్పుడు మా వోళ్ళు ప్పుడు ఇప్పుడు ఈయన మింటూ జాకారంలో చదివిండు ఆయన జాబ్ు చేత్త లేడా
ఆ
ఆయన జాబ్ చేతండు ఇప్పుడు చింటూ ఆయనే హోం వర్క్ అదే హౌస్ వర్క్ చేస్తాడు ఇంట్లనే
చింటా ఏ చింటు. మాధవక్క కొడుకా. ఆ.
ఆ అయినే ఆ రేవి కూడా హైదరాబాదుల ఆయన చదివిండు స్టడీ చేసిండు ఆయన జైనైండు అ అన్నే జైన్ అయినాక వాళ్ళ బాబాయిక్కి ఫోన్ చేసి ఇట్లా బాబాయ్ జెయిన్ అయినా అని చెప్పిండు.
ఇగ అందరు సెటిల్ అయిపోయినట్టే ఇగ.
సెట్లైనట్టే ఇప్పుడు వాళ్ళ ఒక వంశీ ఉన్నాడు వంశీ ఆయన ఏదో చే చేతండు కావచ్చు తెలువది.
వంశీ కొంచెం చేసిండు కానీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడులే నాకు తెలిసి.
ఆ. ఇప్పుడు దేనికో ఆర్మీకో ఎమోనాటా హు సెటిల్ అవడానికి అక్కడ ట్రై చేతందట.
కావచ్చు హెయిట్టున్నాడు కదా ఆయన. పోతే పోవచ్చు.
ఎక్కడ ఉంటేంది కాని మంచిగా సదువుకోవలె మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలే.
ఉమ్.
కాద.
అవును మరి. వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే మనకి ఎంతో గొప్ప. మా ర శోభక్క రంది బసింది కొంచెం వాళ్ళ పెళ్ళిలయ్యేదక ఇబ్బందే ఉంటదిలేగాని.
పాసింది కానీ వాళ్ళు సాధివిచ్చిరు సరే ఫలితం ఉన్నది ఇప్పుడు పెళ్ళాలు వచ్చినక్క కూడా కొద్దిగా. మంచిగా చూసుకుడు అనేది ఉంటే చదివించినందుకు అయ్యే నా కొడుకు బతికినందుకు నన్ను అని అంటే అదొక సంతోషం అయితది.
ఉమ్.
కదా.
ఏంకాదు. మంచిగానే చూసుకుంటారు ఎనుకటి కాలమా ఏమన్నా. ఆ.
ఇంకా పచ్చడ పెట్టినవ ఏదన్న.
పచ్చడే.
మడికాయి పచ్చడయినా. దానిమ్మకాయ్ పచ్చడైన.
పచ్చడి ఏం పెట్టలే టమాటాలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి. ఏమన్న మామిడికాయలు రాల్తే తెచ్చీయ్యి.
మామిడికాయలు
రాల్తే తెచ్చియ్యి అంటానా
చేస్తావా
ఏ మా ఫ్రెండ్స్ ఏ ఉప్పు ఉప్పు కారం పెట్టుకొని తింటది.
ఆహా అట్లానా. సరే తెచ్చిత్త.
ఉప్పుకారం పెట్టుకొని తింటది.
మా చిట్టి కూడా గిప్పుడే చిన్నగున్నాయి ఇంక పెద్దగైతే మంచిగుండు అంటే నువ్వు పెద్దగయే వరకు ఎగ్జామ్స్ అయిపోతాయి ఎగ్జామ్స్ అయిపోయినాక తీసుకోతా అప్పుడు తిందు తి చిన్న అంటే ఒకటి బలవంతంగా ఆ తెంపింది. కారం పెట్టుకని తిన్నదిగా
ఆ
ఇక మామూలే ఇంటి కాడ మామిడికాయలు ఉన్నాయి అవి తె చ్చి కొంచెం పెద్దదైనకా తెచ్చి పచ్చడి పేట్టాల
మంచం సరే వెళ్ళు పచ్చివి తింటరు
పచ్చివే మరి
ఆ
ఇప్పుడు ఒక్కటి కోశ వరకు కోతి ఒకటి కోశ వరకు ఒకటి కింద పడత లేదా
అదే
అట్ల అయితే పటు కొని అత్త రేపు శ్రీరామ నయం కదా
ఆ మీ అన్న అటు పోతాండు కాదు భద్రచలం పోతాండు
అవునా
నైట్ కు పోతాడట
ఆ
రేపు ఉంటాడు కావచ్చు ఎల్లుండి వత్తాడు కావచ్చు
ఆ మీరు కూడా పోతే అయిపోవు కదా
ఏ మా పప్పి లేకుండా ఇటు పోలేము మే మమ్మల్ని కొట్టింది కాదు బాగా రామప్ప తీసుకపోకుండా పోయినందుకు పోయిన సంవత్సరం నన్నైయితే గోరంగా గొట్టి పట్టింది ఆ వీడియో తీసి వాళ్ళ డాడీకి పెట్టిండ్రు ఇగ పని వచ్చి వాళ్ళ డాడీ నన్ను కూడ కొడతది కచ్చు అని భయపడతండూ ఆ రోజు తపిచకున్నది అసలు మేం చెప్పలేదు తను చిన్న ఓ చెల్ల ఫోటోలు చూసింది ఫోటోలు చూసి ఇవి ఎక్కడయనంటే అంటే నేను ఎక్కడ పోనా చదిరే సరికె అతం చిన్ని చెప్పన చెప్పిం ఇగ ఓ గోరమైంది ఆరోజు అసలు ఏడ్చింది దోడ్
పప్ప వచ్చినాక మా చిట్టొచ్చినాక ఇ రోజు మాలూరు పోయాద్దామ
ఆ పోదం తీ
హమ్ అయితే మేము ఆ రోజు బెనాం చూడు మల్లూరుకు
ఆ
మల్లూరు పోయినప్పుడు అన్న ఆ రోజు కోటాంచకు పోయి కోటాంచా నుంచి వెల్లి మా చిట్టి దగ్గర పోయిండు
ఆ
చిటి దగ్గర పోయే వరకు ఈయన ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే అమ్మాయి ఎక్కడ ఉన్నద అంటే అక్కడ దేవున్ దగ్గరకి వచ్చి అ వద్దాం ఆడద్దు కదా అని మల్లూరుకిచ్చిన రసిండ అన్న మల్లూరా అన్నది అంతే ఇగ ఆల్రాడి గుడి దాటినావ్ గుడి దాటి కిందికి అచ్చినం ఆటోల మల్లూరుకి వచ్చినం రా మీటింగ్కి వచ్చినాం మీటింగ్ అయిపోయింది ఇగ అన్నం తిన్నాం బయలు వెళ్ళినాం అని చెప్పిన ఇగ
ఆ
ఇం ఫటోలు గీటోలే చూల్లే గీ గీ అగీల్ అందరం మచిన గిట్ల పోయినమ్ అని అనలే
ఇ మరి ఏం చేస్తాం పిల్లల్ని కాద పోతే కొలులి కదు మాకైతే
ఉసుక్కపోలేదు అట్ల ఇట్ల అని మారం చేయదు గాని నాకే బాధ అనిపిత్తది
సరే ఉంటాన నేను
ఆ ఉండు
ఆ